హలో అండి
హలో చంపల్కి బాగున్నారా
బాగున్నానండి మీర ఎలా ఉన్నారు
ఆ నేను కూడా బానే ఉన్నాను తిన్నారా
అవు అవునండి మీ మీరైనా అండి
ఆ ఇప్పుడే తిన్నాను నేను కూడా
ఏంటండి ఇవాళ స్పెషల్
ఈ రోజు సాంబార్ మీది
మాది కంది పప్పు ప్పండి
ఆహా స్టడింగ్ ఏనా ఏం లేదు కాలిప్ప పెన్స్ తో అవును
నీ వయిస్ బ్రేక్ అవుతుందండి
క ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఓకేనా
ఆ ఓకే అండి
ఉఓ
హలో మాట్లాడండి ఏం చేస్త స్తున్నారండి మీరు
ఏం లేదు ఇప్పుడె ఫ్రెండ్స్ తో బయట కేలేచినా ఇప్పుడే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళొచ్చ ఆ స్టాడీ
అవునా ఏం చేస్తున్నారండి స్టడీలో
ఫార్మసి
అవునా
మీరు
నాది బీకామ్ కంప్లీట్ అయిపోయింది అండి గ్రాడ్యుయేషన్ జాబ్ కోసం సెర్ చేస్తూ సున్నామన్న
అవునా అందరు బాన్న అ మరి
ఆ బాగున్నారండి నీరందరు బాన్నారా
ఆ బానే ఉన్నాం మూవీస్ చూస్తారా
మూవీస్ అంటే అంతగా లేదు కానీ ఇప్పుడైనా అలా కొంచెం మీరు చూస్తారా అండి
ఆ ఎప్పుడైనా ఒకసారి
ఎలాంటివి ఇష్టపడతారుండి
ఆ మ వో లవ్ స్టోర ఉన్న బోవి అయితే చూస్తాను అంతే హలో
ఉంటండి
వ్ స్టోరి ఉన్న మూవీస్ అయితే చూస్తాను ఎక్కువ
అవునా
మీరు ఎలాంటివి చూస్తారు
అ నేను హారర్ అండి హారర్ లేదా క్రైమ్ అలాంటివి
అవునా
అవునండి మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటండి మీ స్టడీలో
ఇప్పుడు అయితే నాకు కాలేజ్ అం
అంటే స మీ స్టడీలో ఇప్పుడు చదువుతున్న కోర్స్ అవునండి
ఆ ఇప్పుడు మా కోర్సు లో ఫార్మాకాలజీ అని ఒక సబ్జెక్ట్ ఉంటది అదంటే ఇష్టం
అవును దేని గురించం దంటి కా
అంటే మన బాడీలో జరిగే రియాక్షన్స్ గురించి దానికి ఒకవేళ ఈ డిసీజ్ వస్తే ఈ డ్రగ్ వాడాలి అనేసి ఉంటది
అవునా బ్యాగ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ బాగా వస్తున్నాయండి కొంచెం సైడ్కి రండి
ఆ ఓకే ఇప్పుడు ఓకేనా
వస్తులుయంండి పడుకా ఎవర చిన్న చిన్న సవాండలా
అవునా ఇక్కడ ఏం సౌండ్ లేదుని బయటకు వచ్చి మాట్లాడుతున్నా రూమ్ లో లేను
అవును ఏమో బ్యాక్గ్రౌండ్ వస్తుంటటు వస్తులండి వాయిస్
అవునా
ఆ
ఇప్పుడ ఓకేనా
ఆ ఓకేనండి
తిన్నారా మరి
ఆ కంప్లీట్ అయిపోయిందండి
ఆ
ఎక్కడికైనా ట్రిప్ కి అలా
ఇ
పిక్నిక్ కాలే జలదై స్కూల్ సైడ్ నుంచి
ఆ స్కూల్లో చిన్నప్పుడు వెళ్ళినా కాకపోతే రీసెంట్ గా మమ్మీ వాళ్ళతో వెళ్ళిన పేరెంట్స్ తో ఇకా ఫ్రెండ్స్ తో కూడా వెళ్ళనా ఆ
అనా ఏ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం అండి మీకు
నాకు మాాలదీవ్స్ అంటే ఇష్టం గాని ఇంకెళ్ళలేదు ఫ్యూచర్ లో వెళ్ళాలనే ప్లానింగ్ ఉంది
అవునా అంటే మౌంటైన్ టైప్స్ కాాలేద బచేస్ పస్ ఎలా
బీచస్ ఉండాలి
అవునా
మీక
ఎప్పుడు ఎప్పుడైనా ఇప్పుడునా వెళ్ళారా ఎలా బీచ్
ఆ ఎలినా ఆ పాండిచ్చేరి కేరళ చెన్నై అక్కడికి వెళ్ళిన
అవునా
అ మీరు
ఆ నేను ఇంకా ఒక రెండు సార్లు వెళ్ళనండి మాౌంటెన్స్ వాటర్ రెండ ఉడి చాలా బాగా ఉండడి ఆో
అవునా
ప్లస్ ఆ ప్లస్ పొలాలు చల్లని గాలి మౌంటైన్ అవన్నీ అవును
సిబ్లింగ్స్ ఉన్నారా మరి ఎవరైనా మీ
అవుండి
సిబ్లింగ్స్
హలో ఆ మా అక్క ఉందండి ఆ మా అక్క ఉందండి ఆ అ అళ ఊరిక వెళ్తే ఇన్ని వ్యూస్ అన్ని మంచిగా ఉంటాయి ఆ సైడ్
ఆ
హ
అ
ఇంకా ఏంటండి ఇవాళ విశేషాలు
ఎమ్లేదు కాలేజ్కిి వెళ్ళేసి వచ్చినాం కాలేజ్ లో ఈవెంట్ ఉంది ఇట్లా ప్రాక్టీస్ జరుగుతుంది కోరియోగ్రాఫర్స్ వచ్చారు డ్యాన్స్ ప్రాక్టీస్ చేపివ్వడానికి
అవునా మీరెం ప్రాక్టీస్ చేసుస్త పార్టిపేట్ చేస్తాను
నేను ఓన్లీ డ్యాన్స్ లో ఉన్న ఈ ఇప్పుడు థర్డ్ ఇయర్ మళ్ళీ తర్వాత మనకి కాలేజ్ అయిపోయినాక మనకి స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసాంట ఛాన్సెస్ ఉండేయి కదా ఛాన్స్ వచ్చినప్పుడు ఇప్పుడు యూటిలైజ్ చేసువాల అనే తే ఈ ఒక్కసారికి పాటిసిప పెట్ చేస్తున్న
అవునా మీకుడ ంట ్రస్ా అండి
ఆ ఇంట్రెస్ట్ లేకపోతే నాకు రాదు ఇఫ ఎవరైనా నేర్పిస్తే ఈ కాన్ డూ
అవునా ఏ సాంగ్ అండి మీరు సెలెక్ట్ చేసింది
అంటే ర మిక్స్ అన్ని ఫోక్ సాంగ్స్ రీమిక్స్ అనమాట
అవునా ఏ ఫెస్టివల్ అండి అంటే పేర్ వాల
లేదు యాన్యువల్ డే ఉంది కాలేజ్ లో ప్లస్ ఈవెంట్ అవు
మరి స్టడీ ఇ ప్రిపరేషన్ అంతా మేనేజ్ అవుతుందండి
ఆ ఇప్పుడు ఏం ఎగ్జామ్స్ లేవు ఇప్పుడే స్టార్ట్ అయింది సేమ్ ఎగ్జామ్స్ అయిపోయినాయి మొన్ననే రీసెంట్ టుగా హలో అ అ
ఎలాారాసే రెం మార ఎజాన్స్
అహ బానే రాస్నా హ
అవునా రిజల్ట్ వచ్చినయా
ఆహా లేదు రీసెంట్ గా ఓ ఒక టెన్ డేస్ అయితుంది సిమ్ అయిపోయి అంతే
అవునా ఏ ఇయర్ ఎండింగ్ ది
థర్డ్ ఇయర్
అవునా ఇప్పుడు రంగతుంది సిక్స్త్ సెమిస్టరా
ఆ సిక్స్త్
ఆ అవునా
మీది మొత్తం అయిపోయిందా స్టడీ
ఆ గ్రాడ్యుయేషన్ వరకు అయిపోయిందండి ఇప్పుడు ఉమ్ ప్రజెంట్ అయితే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నా అప్ జాబ్ చేస్త ఉ ఏమైనా ఆ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా ఏమైనా చేద్దామని ప్లాన్
అవును
అవును నెక్స్ట్ ప్లాన్ ఏంటండి మీది క్వాలిఫికేషనా లేదా ఏమైనా జాబా లేదా ట్రైనింగ్స్ ఇలా ఏమైనా
ఇఫ్ టైమ్ ఉంటే అంటే టైమ్ ఉంటంది ఎట్లా ఇఫ్ నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్ఫామ్ చేస్తా లేదంటే ఏదనా జాబ్ కి ట్రై చేయాలి
అవునా ఎలాంటి జాబ్ కావాలండి మీకు ఏదైనా ప్లాన్ ఉందా
అంటే అట్లా ఏం లేదు గాని జస్ట్ జాబ్ అయితే చాలు అనే స్టేజ్ లో ఉన్నా ప్రస్తుతానికి తర్వాత చూడాలి
అవును ఇంకేంటిడి చెప్పిలీ విశేషాలు హలో